అ
ఏం చేస్తున్నారు
ఏమున్నది ఏమలేదు ఇప్పుడే వంట అయిపోత్నది
ఇంత లేటా
అ లేట్ అయింది పొద్దున టిఫిన్ చేసుకోనుడు అయింది
ఆహా
ఇప్పుడు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చినాక వంట చేసిన
ఉహు ఎం కూర వొండుతున్నావ్
పప్పు తిన్నార మేడం తిన్నార
తిన్నం అప్పుడు తిన్నం తిన్నం
ఎం కూరలు
మాది కూడా పప్పుఎ
ఎం జెతవుర్
ఏం లేదు ఖాళీగానే ఉన్నాం నేను ఫోన్ చూస్తున్నా మమ్మీ పడుకుంది
చదువుకున్నావు మరి కాసేప్పు ఎమ్నా
ఇవాళ్ళ లేదు పొద్దున కొంచెం పని ఉండే బిల్డింగ్ పైన మొత్తం ఉడ్చేసి సదీ చేసినా
ఇందాక తిన్నాం ఇప్పుడు మా కజిన్స్ తోటి వీడియో కాల్ మాట్లాడుకుంనం
ఎందుకు ఇప్పుడు వాళ్ళకు లేదా కాలేజీ
ఇద్దరు ఇంట్లోనే ఉంటారు గదా ఇద్దరు మాట్లాడిళ్ళు మ్ నిన్నా ఎగ్జామ్ అయింది అక్కకి అది ఎట్లా రాసింది అని అక్కకి
ఆ ఎప్పుడు
నిన్ననే ఉండే మార్నింగ్
అందుకేనా పెట్టేసి ఫోటోలు పెట్టిరు వేరే వేరే దగ్గర కెళ్ళిరు ఇద్దార
ఆ ఇద్దరక్క చెల్లెల్లు
ఏం ఎగ్జామ్
ఆర్ అర్ బీది
అర్ అర్ బిదా
అ
మంచిగ రాసిందట్న మరి
మ్ మంచిగనే రాసిందంటా
మ్ హు ఎప్పుడు నిన్ననేన జరిగింది ఎగ్జామ్
ఆ నిన్ననే
అళ్ళేప్పుడేల్లిర్రు
ఎవరు
వాళ్ళు అక్కడికి ఎప్పుడేల్లిర్రు
నిన్న మార్నింగ్ త్రీకట్లా స్టార్ట్ అఇందంటా
ఆహ ఎట్లా వెకిలా
అన్న
మ్ హు మ్ హు సరే ఒక్కతేగా రాసింది ఎగ్జామ్
ఆ ఒక్కతే
మ్ మళ్ళ ట్రిప్టిన ఇగ ఆమెకు చిన్నమేకు ఇగ చిన్నమీగా పోలేదు
తోడుకెళ్ళిందది
అదే ఆమె పనికేళ్ళలేదు అంటన్నా
ఆ పోలే పోలే
మ్ మరి అయిపోయినంక ఇటే అత్తే అయిపోవు కదా
ఎందుకు
ఉత్తగనే
మొన్ననే అచ్చి పోయిండు
అంతేనా అద్దనిపితందా ఇప్పుడు
అద్దు అన్నది గని మొన్ననే అచ్చిళ్ళు కదా
ఆహా
ఒకవేళ అందరోస్తే మన తేల్ వాళ్ళు ఒక్కరే వస్తే
ఎందు కర్రు అనిపిత్తది
అంతే అట్లని కూడా కాదు కాని వాళ్ళు ఒక్కరే ఉంటే వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయ్యం కదా
అదే అదేగాని ఇగ అందరు వచ్చేటట్లు లేరు కదు ఇప్పుడు
ఆ అందరికి కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి ఇగ
అందరికి స్టార్ట్ అయితానయి ఆయనకు ఉన్నదాటగాని ఆయన తిరుగుతటగ కదా
ఆ ఏదో చెప్పండుగా అటు ఇటు వెళ్తా అని
మ్ తిరుగుతడాట కదా ఓ నిన్న చెప్తాండు ఆ పేరే చెప్తాడు కాని తర్వాతది అయితే చెప్తాలేడు మూడుసార్లు చెప్పిండు ఒక్కసారి కాదు నేను ఆ మా మా చేతాండూ టే కూడా అట్లనే చేతాండూ ఆ
ఏదో ఒకటి మాట్లాడదామని ఏదో ఒకటి మాట్లాడుకుంటనే అన్నట్టున్నాడు
ఇంకా అదే పేరు చెప్తాండు గా ఆ ఓసారి పోతా అన్నాడు ఓసారి పోతా అన్నాడు
ఆహా
ఎటు పోవుడు లేదా ఇప్పుడు
ఆ లేదు ఇక
ఉ డాడీ అత్తడా మరి
ఆ ఎల్లుండి వస్తాతాడు టికెట్ బుక్ కన్ఫర్మ్ అయిందో కలిదో తెలిదు ఇంకా
ఉ ఎన్ని డేస్ పడతది
అది కన్ఫర్మ్ లాస్ట్ మినిట్ లో అయినా చెప్పలేము
ఆ అంటే టూ డేస్ ఆ కచ్చితాం ఒక్కడి నుంచి ఇక్కడికి
ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది
ఒక రోజు ఎక్కుతే ఇంకొక రోజు దిగుతాడు
హ
ఉ హు ఇకా ఇంకేం చేసింది మరి పప్పులలకు ఏమన్నా చేసిందా మమ్మీ
లేదు మేము పప్పుకి మ్యాంగో పచ్చడి పెట్టుకుని తింటాం మాకు ఆ టేస్ట్ బాగా ఇష్టం
అంతేనా ఓన్లీ పప్పుచారు చేసుకుంటనే పాపడాలు చేసుకుంట్రా
ఆ
ఉ
అంటే పప్పు కూడా చేసుకుంటాం కానీ మాకు పచ్చడి తోటి ఎక్కువ ఇష్టం
ఆహా మీరు ఎక్కువ పెట్టుకుంటార పచ్చడ ఉ హు ఎందుకు మీకు ఇష్టమా
ఇష్టం అనేం కాదు ఇట్లా పప్పులకి అన్నం అప్పుడే ఇష్టం కొత్తగా జస్ట్ చేసినాక ఫ్రెష్ గా ఉన్నప్పుడే కొంచెం నార్మల్ గా తింటావుండి పచ్చడితోటి
ఉ హు తర్వాత పప్పులలో అంచుకు పెట్టుకుంటాం ఉ హు సరే మరి మీకు మామిడికాయ చెట్టు ఉండే కాయలు అన్నీ అయిపోయా
ఇంకా కొన్ని ఉన్నాయి అవి పండి రాలిపోతున్నాయి
ఉ అమ్మ దొరికినాయా ఇవాళ పైన ఊసేటప్పుడు
ఆ కొన్ని తీసిన అక్క సెవెన్ ఐటమ్ ఏమో వెళ్లినాయి
ఆ అంత కరబైనాయి కావచ్చు
ఏదో కొంచెం నార్మల్గానే ఉన్నాయి బాగాపండి
ఆ బాగా పండినయ్య మొత్తం చెత్త అంత ఎత్తి పెట్టేర ఈయాల
ఒక్క గంపెడెత్తినం ఇంకో రెండు గంపెడు వెళ్తుంది అది రేపు ఎత్తుతం ఇగ
రేపట్
చెత్ చెత్త బండి వచ్చినప్ లేదు చెత్తబండి వచ్చినప్పుడు ఆ ఒచ్చే గ్యాప్ లో పైకెల్ ఒక ఆ మొత్తం ఫస్టే ఊడ్చేసి పెట్టింది ఆ ఒక డబ్బెడు తీసేసింది మళ్ళీ మిగతది మళ్ళీ రేప్ దిస్
ఉమ్ మళ్ళ బ మళ్ళ చెట్టబండి అచ్చేటప్ ప్పుడు మళ్ళ వోయి మళ్ళ ఎత్తుకొచ్చి మళ్ళ వడేత్తద
ఆ మొత్తం ఊడ్చేసి ఒక కార్నర్కి అట్లా పెట్టింది ఇగ
హ్మ్ మంచి పని మరి అచ్చేముందే కథం చేత్తే కథం అయితది
హా
చీమలు ఉన్నాయ మరి చెట్టుకు
ఉన్నయి ఆ కింద చెత్తలో కూడా ఫుల్ ఉన్నయి
ఉమ్ మరి నువ్ ఎత్తలే
ఉమ్ లేదు అక్కడ పైన కొంచం మట్టి మట్టి ఉంది నేను ఆ దాన్నంతా ఒక కుప్ప చేస్తే అది తీసి అది నేన్ తీస్ తోక్ చిన్న గంపలో ఏస్తున్నా ఆ మట్టిని చెట్లల్లో ఏసింది
ఆహా మట్టి చెట్లల్ అయింది ఈ చెత్త చెత్తదాంట్లైందా
హా
ఊఉ ఉహు ఏ డ్రెస్ వేరే ఇంకా బయటికి ఎల్లిన్రా ఇవ్వాళ మార్కెట్ గిట్ల ఎటన్నా
లేదు వాళ్ ఎట్ ఎళ్ళ లేదు ఇంట్లో పనికే ఇది అయిపోయింది
అమ్మో గంత గణం పని చేసిన్ర కౌదే ఓ షిన్న పెద్ద పనైంద ఇద్దరకి
అవును
అమ్మో నయమే ఇగ ఓ రొండు రోజులు ఇట్ల పనికి పంపాలి మీ ఇద్దర్ని
హా మ్
ఇద్దర్ని ఎండలో ఉత్తగా పని చేయకుండా మంచిదేగానీ కూర్సొమని పంపాలి మీ ఇద్దర్ని
ఇవాళ పొద్దున ఎండ ఎక్కువ ఉండే కదా అందుకే ఎక్కువ అలసిపోయినట్టు అనిపిచింది
అలిసిపోయిన్ర బాగా ఉమ్ ఊమ్మ్ సరే సరే ఇంకా ఇంకేం చేత్తన్రు మరి మీ నానమ్మ వాళ్ళు గిట్లా అందరూ
ఏంటి
మీ నానమ్మ వాళ్ళు గిట్లా అందరూ ఏం చేస్తాన్రు అంటున్నా
ఉమ్ పడుకున్నట్టున్నారు
ఉహు పడుకున్నరా అచ్చిన్ర ఊర్ నుంచి ఎప్పుడు అచ్చిన్రూ
పొద్దున్న ఇంటర్ సిటీకి అనుకుంటా
చెప్పిన్రా ఫోన్ చేసి అత్తాన్నమని
ఉమ్ చెప్పిన్లు
మ్మ్ మ్మ్ చెప్పకనే పప్పు వేసిందా మమ్మీ
ఆ
మ్మ్ హు తొందరనే వచ్చారు మరి
పదిన్నర పదకొండు అట్లయింది
మ్మ్ హు ఆ లేదు ఊరు నుంచి తొందరనే వచ్చిర్రు ఉండలేదు అంటన్నా హ
మేము కూడా రేపొస్తామనే అనుకున్నారు గానీ నిన్న ఫోన్ చేసి చెప్పిందట ఇవాళ వచ్చేస్తామని
మ్మ్ హు అందుకే వచ్చేసిరి వాళ్ళు
ఆ
మ్మ్ ఏ మరి పడుకుంటావ మధ్యానం కాసేపు
లేదు ఇప్పుడు చదువుకుంటా కొంచం
చదువుకుంటావా మ్మ్ హు మధ్యానం చదవబుద్ధి అయితదా
మధ్యానమే మొత్తం సైలెంట్ ఉంటది గదా చదువుతా పీస్ఫుల్ గా సాయంత్రం అయితే మళ్ళీ బండ్ల సౌండ్లు వస్తాయి ఎవరన్నా వచ్చి మాట్లాడుతా ఉంటారు ఇం జెస్ట్ రాదస్తులు
చదువుకో మరి బాయ్
ఆ బాయ్
సరే